హలో నమస్తే నమస్కారం అండి
హలో నమస్కారం అండి వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
హలో ఏమి రండి ఊరకానే ఉన్న మీరు ఆ వినిపిస్తుందండి మీకు
కాలినే అండి ఏం లేదు ఆ వినిపిసింది ఇది వాయసు అనే చాలా నటుగా విని చేసింద అనమాట
అవునా అండి షో ఉంటుందండి సిగ్నల్స్
ఆ అవునండి తిన్నారా లేదు ఇంకా
లేదండి తినాలి మీరు
ఆ లేదండి తినాలి
ఓకే ఏవైనా మూవీస్ చూస్తారండి రీసెంట్ గా ఏదైనా. బోరింగ్ గా ఉంది చూడాల అనుకుంటున్నా
రీసెంట్ గా అంటే దురంధర అనేది చూసాండి హిందీ మూవీ ఆ ఫుల్ బానే ఉందండి అది ఎలా అంటే. ఆ ఇప్పుడు మన వల్లే ఇండియా వాళ్ళ వెళ్ళేసి గుూఢచారిగా అక్కడ పాకిస్తాన్ లో ఉండి వాళ్ళని ఆ ఎలా చంప అంటే ఏదో ఒకటి ఉంటది కదండి వాళ్ళ ప్లాన్స్ అనేవి తెలుసుకోవడము. అలాంటి మూవీ అనేది బానే ఉంటుందండి మీరుయా ఎ మూవీస్ చూస్తా ఉంటే అది చూడొచ్చు ఇంకా మామూలు ఇది కామెడీ టైప్ లో అంటే ఇది కొత్త కొత్త సిన్ ఏదో వచ్చిందండి ఒకటి నరేష్ సర్వానా శర్వానంద్. కదండి శర్వనంద్ మూవీ
అవునండి అవునండి నేను చూడలే అండి దురేందరూ
దురంధర్ బాగానే ఉంటుంది. ఒకసారి చూడండి నచ్చుతుంది. అందులో ఆ నీకు ఇష్టమైన మూవీ ఏదండి. మామూలు అంటే కామెడీనా లేదంటే హారరా.
నాకు ఇష్ట ఐ మీన్ నాకు కొంచ ఇష్టం. మూస్ వచ్చేసి ఓల్డ్ మూవీస్ అండ్ ఎక్కవ సూర్య మూవీసు. సూర్య మూవీస్ ఎక్కువ ఇష్టపడత స్తానండి.
అవునండి ఏ మూవీ ఇష్టం అండి. సూర్యది బాగా
ఆ ఆ సైలెంట్ల ఉండు. హలో
ఆ వినిపిస్తుందండి.
హలో
హలో వినిపిస్తుందండి. చెప్పండి హలో
ఇన్ వినిపిస్తుందండి నాకు
ఆ వినిపిస్తుందండి నాకు చెప్పండి. ఏమో మూవీ అంటే ఇష్టం. సూర్య ది
మూవీస్ వచ్చి అన్ని బానే అన్ని చూస్తానండి. అన్ని ఇంటెస్ ఇష్టమే
అదే ఏదో ఒకటి బాగా ఉ తుందే అ బాగా ఎక్కువ నచ్చింటుంది కదా చానా సార్లు చూసింటారు.
చాలా సార్లు అంటే నేను అన్ని మూవీసే చూశానండి. ఎక్కువ స్పెసిఫక్ గా అట్లమేం లేదండి సూర్య మూవీస్ ఇష్టము మళ్ళీ ఆ ఓల్డ్ మూవీస్ సఖీ మూవీ అయినా. అ మళ్ళీ ఆ కృష్ణన్ సన్ ఆఫ్ అది కొన్ని మూవీస్ ఉన్నాయండి అవన్నీ బాగా చూసాను రీసెంట్ గా అయితే విత్ మై లవ్ మూవీ చూసారండి మీరు
లేదండి చూ చూడలేదండి అది
అవునండి చూలేదా
ఆ ఓకే అండి ఒకసారి చూస్తా
ఆ
కామెడీ నా
ఐ మీన్ అది కాలేజ్ స్కూల్ గురించి అండి స్కూల్ డేస్
స్కూల్ డేస్ గురించి అండి ఓకే అండి ట్రై చేస్తాను నేను ఎలా అంటే ఎక్కువ కామెడీ టైమ్ లో మూవీస్ ఉంటయి కదండి ఆ మూవీస్ అయితేనే ఎక్కువ చూస్తానండి
నూన అండి నేను అ ఐ మీన్ మీకు ఏ ఎలాంటి టైప్స్ ఆఫ్ మూవీస్ ఎంత ఇష్టం అండి
లైక్ ఇదే అండి కామెడీ కామెడీ యాక్షన్ లాంటిది అంతే కాకుండ ఇప్ ఇప్పుడు ఇది ఉంటది కదండి ఆ ఇన్వెస్టిగేషన్ లాంటివి తర్వాత ఏదో హ్యాకింగ్ లాంటివి హ్యాకింగ్ లాంటివి అలాంటివి అయితే మూవీస్ బాగా ఇష్టపడతానండి
అవునా అండి ఐ మీన్ తెలుగులో తెలుగు మూవీస్ ఒకటే చూస్తారండి లేక లేకపోతే వేరే స్టేట్స్ మూవీస్
ఆ వేరేవి కూడా చూస్తానండి మామూలు తెలుగులోకి డబ్అయిండేవి డబ్ అయిండేవి వేరేవి చూస్తాను
ఓకే ఏవైనా కన్నడ మూవీస్ కన్నడవి ఏవి చూశారు
కన్నడ అంటే ఇవే అండి కాంతార మళ్ళీ కేజీఎఫ్ లాంటి అవే తా పాన్ ఇండియా వి మళ్ళీ అప్పట్లో ఆ అప్పట్లో పాతవి అంటే ట్టే ముంగ పె మళ్లీ అని ఒకటి కన్నడ మూవీ ఉందండి
అ
అది బాగానే ఉంటుందండి అది చూసినా తెలుగులోనే ఎక్కువ చూశాను ఆ తమిళ్ లో తమిళ్ ల్లోనే చూసినా అండి బట్ డబ్బా ఏండే చూసినా అభిమన్యుడు అది తమిళ్ మూవీ ఇగ అది డబ్
ఆమెను అన్ని డబ్బింగ్ మూవీస్ సే చూస్తారా లేకపోతే ఆ లాంగ్వేజెస్ లో
లేదండి డబ్బింగ్ అయిండవి ఎందుకంటే నాకు అర్థం కాదు ఆ ఆ తెలుగు కన్నడ వస్తుంది బట్ నే న్ మూవీస్ అనేది తెలుగులో చూడనికి ఇష్టపడతానండి
అవునా ఎందుకంటే మన మన లాంగ్వేజ్ లో చూసినప్పుడే మనక్ కొక చూసిన ఫేలింగ్ గల్ తుందండి వేర్ రే లాంగ్వేజ్ లో చూస్తే మనకు సిన్స్ అర్థం కావు వాళ్ళ కామెడీస్ అర్థం కావు క అక్కడక్కడ మిడిల్ లో మనకంత చూసినంత ఫీలింగ్ ఉండదు కదండడి
మాక్సిమం ఉంటే మక్సిమం ట్రై చేస్తాను ఏదంటే ఇప్పుడు మూవీస్ బాగా ఉంది ఇంక తెలుగులో లేదంటే ఇంకా చూస్తాండి వాటిని ఏ లాంగ్వేజ్లోనే చూస్తా
అవునండి
ఆ అంతే కాకుండా ఎక్కువ కంటే త్రివిక్రమ్ మూవీస్ ఉంటాయి కదండి త్రివిక్రమ్ డైరెక్ టర్వీ ఆ మూవీస్ ఆయన తీసిండేవై అంటే బాగా ఇంకా ఎక్కువ చూస్తా అండి అది పాత మూవీస్ అండి పాత మూవీస్ వస్తుంటాయి కదా ఇ
ఆ వెంకటేేష్ ఆ వెంకటేష్ మూవీస్ అన్ని బాగుంటాయండి మా మమ్మీకి మా మమ్మీకి ఎక్కువ వెంక టేష్ సౌందర్య మూవీస్ అంటే ఇష్టం అండి
అవునండి బానే ఉంటా అండి అప్పట్లో మూవీస్ బానే ఉంటాయి ఇప్పుడన్నీ చను ల అలాంటివి ఉంటాయి అప్పుడు మామూలు కథ ఉం ఉంది అలాగే కామెడీ మొత్తం టైమింగ్ ఉంటుంద అనమాట ఇప్పుడు అన్ని ఎలివేషన్లు త్తం ఆక్షన్ క ఓవర్ ఆక్షన్
ఆహ్ అ అవునండి కొన్ని చుస్ ఇలా ఆ పని అవుతుందా అనే పన్నె చేస్తా అంటారండి
అవునండి బట్ ఆ ఫుట్ ఇ పుడు ఎలా అంటే కామెడీ మళ్ళీ కథ అని
ఆ ఐ మీన్ అప్పుడు స్టో స్టో ఓ స్టోరీస్ అన్ని బాగుండేవండి ఇప్పుడు అంతా ఓవర్ కొన్ని సీన్స్ ఓవర్ గా ఉండ్ టైమ్
అవునవునండి అంతేకాకుండా ఇందులో మొ తమ్ హీరో ఎలివేట్ చేయడానికి మూవీస్ తీస్త్ తార్ అనమాట కథ ఏం ఉండదు అందులో మ్యాజ్ మమ్
ఎలివేషన్స్ అంత ఎక్కువ బెడుతారు అంతా ఆ రియాలిటిక్స్ గా ఉండవు కొన్ని స్
ఆ తరవాతకైతే ఏం ఉండ ఎంత
బట్ ఓల్డ్ మూవీస్ లోనే బ బావుండై ఏదైనా ఐమిన్ కామెడీ సీన్స్ జై నా లవ్ స్టోరీ మూవీస్ అయినా
ఆ అప్పట్లో ప్చ్ ఆ సునీల్ కాం సునీల్ కామినేషన్ అయితే ఇంకా బాగుండేదండి అప్పట్లో ఆ అది అ ఈ వెంకటేష్ మూవీస్ లో ఉండే గా ది అది ఆర్తి అగర్వాలు. వెంకటేష్ ఉ కల్ తీసేసారు కదా దేవ్ కొండ్ డైయ్ డైరెక్టరే అది చానా స్ చాలా చూసిన అండి మూవీస్ అనేది ఇప్పుడు కూడా ఆ ఎన్ని చాల్
ఆమిన్ మీరు కొత్ కొత్త మూవీస్ కని థియేటర్ కేల్ దరండి లేకపోత్
ఆ థియేటర్ కి ఎళ్తామ్ లెండ్ ఆ మక్సిమం థియేటర్ కే ఎళ్తాము ఆ ఆ ఫ్రెండ్స్ తోనే అండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ మె అ ఆహ్ వెళ్ళేటట్లు ఉంటాయి మూవీ సూ అది ఏదంటే ఉన్నాయి కొన్ని కొన్ని ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీసు అదే ప్ సర్చ్ లో చూడొచ్చు బట్ అప్పుట్లో భారీ అది కలెక్షన్ అనేది
అవునండి బట్ చిరంజీవిక చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ జైనా హీరోగా తీస్తన్నారు
అవునండి అయినా కూడా వాళ్ళ అంత ఫిట్నెస్ అంతే కాకుండా. వాళ్ళు డ్యాన్సు ఆక్టింగ్ అంతా సెవెంటీయర్స్ లో కూడా చేయాలంటే కష్టం కదా
ఆ అమీన్ వాళ్ళ థింక్ జేస్త అంటే మన తాత వాళ్ళ ఏజేమో. అనిపిస్తుంటుంది వాళ్ళ ఆ టైం ఆహా
ఎందుకంటే ఇప్పుడు ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళ
సెవెంటి ఫైవ్ ప్లస్ అంటే ఇంగా అదే ఏజ్ కదండి ఇంగా అదే ఆ టైమ్ లో కూడా వాళ్ళకా ఎనర్జీ జీ డాన్స్ వేయడానికి యాక్షన్ చేయడానికి కానీ వాళ్ల ఫేస్ కూడా ఏదో ఆ సెవెంటీ ఫైవ్ సెవెంటీస్ సెవెంటీ ఫైవ్ లాగా ఉండదు
ఆ అదే ఫార్టీ లాంటిగా ఉంటుంది బట్ వార్నిలో ఏ మేకప్ లాంటివి వేస్తరు బట్ దాంట్లో కూడా వాళ్ళ కష్టం అనేది ఉంటుందండి ఎందుకంటే మేకప్ వల్ల వాళ్ళ స్కిన్ మొత్తము పాడవడము ఏదో ఒటి అలర్జీ అలాంటివి కూడా వస్తాన్
కేర్ చేస్తా ఉంటారండి అంత స్కిన్ కేర్ హెల్త్ డయాట్, జిమ్
ఆ అవును అ వాళ్ల వాళ్ళ కంట్రోల్ చేస్తుంటారు ఆ అలాగే ఫుడ్ కూడా వాళ్ళు ఇలా బయట ఫుడ్లు కాని ఆయిలీగా ఎక్కువ తీసుకోని అనుకుంట
అవునండి వాళంతా నాచురల్ గా పండించే తింటారు
ఇక లేటెస్ట్ గా మూవీస్ ఏం చేశారండీ మీరు
నేను లేటెస్ట్ గా మూవీ వచ్చేసి ఆ టూ మూవీస్ చూసానండి ఒకటి వచ్చేసి విత్ మై లవ్ ద కేర్లస్ టోరి సెకండ్ ది దా కేరళ స్టోరీ చూసాను మళ్ళీ ఉ మళ్ళీ వచ్చేసి ఇంకా ఏది చూసానంటే ఇప్పుడు రీ రిలీజ్ అయింది కదండి కాన్ కా ఇది కాంచనా
అవునవునండి
ఆ
మేము వెళ్ళామండి ది కాంచనా అనేది అది మా ఫ్రెండ్స్ నైట్ అండి కరెక్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదండీ పది నలభైఐదుకు ఆ షో కి వెళ్దామనికు రిలీజ్ అయినప్పుడు అది కాంచన త్రి
అవునాండి
అప్పుడు అంటే మాకు ఆల్రెడీ మూవీ చేసిందే అప్పుడు తినలేద్ ఇంకా అంటే కాంచన్ త్రీ కంటే కాంచన వన్ ఎక్కువ భయంకరంగా ఉంటుందండి
అవునండి
ఎ మొత్తం కొంచెం ఉంటుంది బట్ అంతగా ఏముండదు వన్ కంటే ఆ అ అప్పట్లో అంటే రియల్ ఎస్టేట్ గా స్టార్టింగ్ లో మొత్తం బాగా తీశారు వన్ టూ అలా చేసుకుంటే పోయే లోపలా ఏదో మిస్ అయితుంది అన్న
హ్మ్
ఆ
ఇంకా అండి
గంట మిన్ ఫ్రెండ్స్ పోన్ వెళ్తావా థియేటర్ లేదంటే అవు టీీ టి లోనే చూసామండి మూవీస్ అనేవి
కోరియన్ థియేటర్ కి వెళ్ళానండి ఏమైనా అది ఫేమస్ మూవీ ఎవరైనా ఇంకా ఫ్రెండ్స్ సో వెళ్దాం వెళ్దాం అంటేనే వెళ్తారండి లేకపోతే ఆల్మోస్ట్ ఓటీటీటీ లోనే చూస్తానండి అంత మొబైల్ లో వచ్చిన తర్వాత
సరే అండి
ఆ హు
ఓకే అండి మీ విలవైన సమయాన్ని కేటాయించినందుకు ఓకే అండి ధన్యవాదాలు బాయ్
అమ్మ